కు ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏమన్నా ఐడియా ఉందా
ఇప్పుడు జరుగుతానుదాంకా
ఆ
చూస్తాన్నాం కదా రోజు న్యూస్ పేపర్స్ లో అంతా పెద్ద పెద్ద కాలేజీలు వాళ్ళ అడ్లు వాళ్ళ స్టూడెంట్స్ అన్ని ర్యాంక్లు
ఆ అవును అదేమి దాన్ని ఆసరాగా తీసుకొని ఆ ఫీజు ఫీజులు పెంచేయడము ఆ ఇంకా ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని చెప్పి ఎక్స్ట్రా ఖర్చులు పెట్ట పెట్టదాము స్టూడెంట్స్ మీద అందుకు ఆ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయింద అనమాట ఎడ్యుకేషన్
ఉ ఎక్స్ట్రా ఫీజ్ లేమి అసలు ఇప్పుడు చిన్న లోవర్ క్లాసెస్ ను నుంచి ఇంజనీరింగ్ డాక్టర్ల వరకు అందరికి ఒక్కటే ఫీజులే అసలు స్కూలింగ్ కంప్లీట్ చేసే పాటికి అందుకే వాళ్ళకి ఎన్న లక్ష లక్షలు క చేపించాల్సి వస్తుంది నర్సరీ పిల్లళలకు కూడా థౌజండ్స్ లలాక్స్
ఇప్పుడు మా రిలేటివ్స్ లో చిన్నపిల్లడు ఉన్న అనమాట సెకండ్ క్లాస్ సెకండ్ స్టాం స్టాండర్డ్ చదువుతున్నాడు అతకే ఆ పిల్లోనికి సెవెంటీ థౌసండ్ అంటా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎల్కేజీ అదేం ఫస్ట్ స్టాండర్డ్ క ఫస్ట్ ను సెకెండ్ స్టాండర్డ్ అలా అంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకవేళ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాక్ మార్కెట్ లో గాని వ వచ్చిందంటే ఆ స్టాక్స్ అన్ని పెరిగ పెరుగుతనే ఉ
కంటిన్యూగా పెరుగుతా అంటే అసలు తగ్గదని కూడా తగ్గకోకుండా
అది కూడా నిజమే
కానీ అదో పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు
అది బిజినెస్ ఇప్పుడు అది దాన్న ఏం మాట్లాడలేము ఇంకా ఎవరు కూడా ఏం మాట్లాడలేరు ఎందుకంటే చదువు చెప్తున్నారు కాబట్టి అది దాని మీద
కానీ అన్ని అందరు చెప్తాన్నారు అంటే అది లేదు కదా అట్లే వాళ్ళేం సరిగా అన్ని చెప్తన్నారు అంట అనే దానికి లేదు ఇప్పుడు మొత్తం వాళ్ళు ఎడ్యుకేషన్ మీనింగ్ే మార్చేస్తున్నారు ఓన్లీ చదువు చదువు చదువే జరుగుతాంది అక్కడ స్కూల్స్ లో కూడా అదర్ యాక్టివిటీస్ గానీ ఏమైనా చదివిపించాలను అదర్క్ క్టివిటీస్ ఏమైన్నా చేపించాలి కదా అవేమి ఉండవు ఓన్లీ ర్యాంకులు మార్కులు పర్సంటేజ్లే
అందరూ మా మార్కుల కోసం చదిపిస్తున్నారు అనమాట ఇప్పుడు ఇంటర్మీడియట్ లో చనా రకాల కాలేజీలు ఉన్నాయి అవన్నీ మార్కుల కోసం చదిపిస్తారు అనమాట మార్కు మార్కులు జే మయిన్స్ లో ర్యాంకులు కోసం
ఆ ఎందుకు అంటే వాళ్ళకు కాలేజ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం చూపించుకోవడం కోసం ఇట్లాంటి ఇట్లా అంతా వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు టార్చర్ పెడుతున్నారు కానీ స్టూడెంట్స్ ఏమైనా చెప్పలా అని ఆ అయితే ఎవ్వరు చేయలేదు నాకు తెలుసి
అవునవును మళ్ళా ఇంకా ఫుడ్ ఫుడ్ ఫుడ్ లో కూడా అంతే ఫుడ్ ఫుడ్ సిస్టమ్ లో కూడా అంతే అ ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారు షర్ రెస్టారెంట్ లో అక్కడ రెస్టారెంట్ లో వెళ్తే వా మామలు ఫ్రీగా వాటర్ ఇస్తార అనమాట అక్కడ అ ఉండవు టెస్ట్ లో
అది మనం కోరి కోరి తెచ్చుకునేటివి అవన్నీ మనుషులు చేసుకు కొనయది కానీ అంతే కదా ఇప్పుడు ఇప్పుడు నీకు కావాలంటే నువ్వు వెళ్తా తావు నీక వద్దు అనుకుంట నువ్వు ఇంట్లో చేసుకుంటే నీకు అని మిగులుతారు కదా
ఆ అది నిజమే ఇప్పుడు ఇంట్లో ఆ అంటే ఉమెన్స్ లో లే ఆ లేని ఇల్లు ఇల్లులు కూడా చాలా ఉంటాయి లేదంటే ఎక్కడైనా ట్రావెల్ వెళ్తాను ట్రావెల్ చేసంటాము అప్పుడు బయట తినాల్సి వస్తుంది అక్కడ రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ ఫ్రీ వాటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయ మామూలుగా ఫుడ్ సిస్టమ్ ప్రకారం ఆ లిమిట్ ఏదో ఒక సిస్టమ్ ఉంటద అనమాట ఆర్గనైజేషన్ ఫుడ్ మేనేజ్మెంట్ది రెస్టారెంట్ మేనేజ్మెంట్ది అక్కడ దాంట్లో మెన్షన్ చేసింటారు ఆ ఇట్లా ఫ్రీ వాటర్ మీరు ఫసిలి ఫెసిలిటేట్ చేయాలా అని కానీ వాళ్ళు చేయలేరుని చేయకోకుండా ఇలా మార్కెటింగ్ అట్లా బిజినెస్ కోసము ఆ వాటర్ బాటిల్ మాత్రమే పెడతారనమాట
ఉ వా అంతా ఇప్పుడు అంత
లాస్ట్ మనం వాటర్ బార్టల్ కూడా డబ్బులు కట్టాలలా అలా
ఉ ఉ
దీని దీనినే కాదు ఇంకోటి ఏమి మెడికల్ సిస్టమ్ మీద కూడా అంతే దాంట్లో ఎక్కువ ఫీజులు పెట్టడము అంతా ఎక్స్
ఇప్పుడు అంతా కరెం సీకి వాల్యూ లేకుండా పోతుంది కాబట్టి అన్ని రేట్లు అనిపిస్తాయి అంతే.
ఉమ్ వాల్యూ తగ్గిపోతుంది ఎందుకంటే బ్లాక్ మనీ వల్ల. ఇలా అందరు దాచి పెట్టుకోవడం వల్ల ఆర్బి అయితే. బ్లాక్ మనీ అంటే అంటే అక్రమంగా స సంపాదించుకున్ సంపాదించు. వచ్చిన డబ్బు అనమాట. లంచం తీసుకోవడము అలా.
ఉమ్.
ఆహ్ లా లాంచం అనే కాదు ఇప్పుడు మనం. మనం ఒక పది లక్షలు సంపాదించినం అనుకోండి. అండి అది బ్యాంక్ లో పెడితే ఎలాంటివి ఉండదనమాట. కరెన్సీ డ్రాప్ వాల్యూ డ్రాప్ కాదు. అదే ఆహ్ ఇంట్లో పెట్టుకున్నాం అనుకో క్యాష్ ఆహ్. డ్రాప్ అయితదన్నమాట ఎలా అం. అంటే ఇప్పుడు ఆహ్ బ్యాంక్ లో పెడితే ఏం ఉంటాయి అనిపించదు. వీళ్ళు ఆహ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే. ఆహ్ రొటేట్ చేస్తుంటారనమాట కరెన్సీని.
ఉమ్ అవునులేండి డిపాజిట్ చేసే వాళ్ళ దగ్గర డిపాజిట్ చేపించుకుంటారు విత్ డ్రావల్ కాల్సిన. వాళ్ళకి ఇస్తారు లోన్స్ ఇస్తాంటారు ఇట్లాంటివి అనా.
ఆహ్ అలా అలా అన్నమాట ఇప్పుడే ఆహ్ నేను పది లక్షలు డిపాజిట్ చేసిన. తింటాను నాకు అవసరం ఉండదు ఆహ్ ఫిక్స్డ్ డిపాజిట్ చే చేసింటాను. నాకు అవసరం ఉండిండదు ఆ వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇంట్రెస్ట్ కడతా ఆ పది లక్షలకి ఆహ్. ఆహ్ ఆహ్ డబ్బు. పది లక్షలు వాళ్ళు బ్యాంకోళ్ళు ఏం చేస్తారంటే స్టాక్స్ లోనో లేకపోతే ఎవరికైనా లోన్ ఇచ్చేది ఏదోకటి చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల కరెన్సీ వాల్యూ డ్రాప్ కాపోకుండా ఉండదు. మంచిగా ఆహ్ మళ్లీ ఇంకా బ్లాక్ మనీ కొంత. మంది ఆహ్ దాన్నేమంటం. ఆహ్ వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే అక్రమంగా సంపాదించినోళ్ళు. ఆహ్ అంతా ఆ డబ్బు అంతా ఎటుపోయి దాచిపెట్టుకుంటారు. దాచి పెట్టుకోవడం వల్ల ఆర్బిఐ వచ్చి ఆహ్ కొన్ని కొన్ని. కోట్ల మ మనీ ప్చ్ ఆహ్ ప్రింట్ చేస్తుందంట.
ప్రింట్ చేస్తుందా.
ఆహ్ ఎక్కువ ప్రింట్ చేస్తుందనమాట. అంటే దాన్ని ఏమంటాం స్కార్ సిటీ ఆఫ్ మనీ అంటంగా. ఆహ్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఎక్కువ అయిపోతుంది బ్యాంక్ లో.
ఉమ్.
ఆహ్ బ్యాంకు లో అమౌంట్ మాత్రం పెరుగుతా ఉంటుంది కానీ బయటకి వచ్చేప్పటికి. నోట్స్ ఉండాలి కదా.
అవును.
ఆ నోట్స్ ఎక్కువ ప్రింట్ చేస్తా ఉంటుంది ఆర్బీఐ. ఈ బ్యాంకు లో అన్ని ఎస్టిమేషన్ ప్రకారము అది వా. మార్జిన్ ఉంటదానమాట. నెలకి ఇంత ఇంత ఇంత అమౌంట్ కరెన్సీ ప్రింట్ చేయాల అని. ఇ టా దానికి ఇప్పుడై ఎప్పుడైతే వీళ్ళు ఆ దాచిపెట్టుకుంటారో ఎక్కువ ప్రింట్ చేస్తుంది ఆరు అలా హలో
హలో
వినపడలేదా
ఉ వినిపిస్తోంది చెప్పు నాకు బ్యాంకులు కరెన్సీలు గురించి ఏం తెలేదు ఇంతే ఇం
ఆ మరి ఇంకా ఇంకా ఈ ఫుడ్ సిస్టమ్ మీద ఏమన్నా ఐడియా ఉందా నీకు అవేర్నెస్ అంటే బిజినెస్ చేయడం ఎలా అని
ఫుడ్ బిజినెస్ లా
ఆ అదే
ఏ ఇప్పుడు అన్ని రెస్టారెంట్లు కఫేలు అన్ని ఎక్కువ అయిపోతాన్నాయి కాబట్టి దానికి కూడా ఒక మంచి స్పాట్ ఉంది ఎక్కడ పడితే అక్కడ అంత పడితే ఏం జరగవు
ఆ అది నిజమే
ఆ స మనం పెట్టే ఫుడ్ బట్టి మన స్పాట్ మారుతా ఉంటుంది అట్లా
ఉ అంటే ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు మీరు
అంటే ఇప్పుడు మీ రెస్టారెంట్ అంటే ఎట్లా ఓ పెద్ద ఆల్ ఆ అంటే న నేషనల్ ఇంటర్నేషనల్ డిషెస్ ఇంకా మొత్తం విలేజ్ స్టైల్ డిషెస్ అన్ని ఉండి ఓ పెద్ద ఓ రెస్టారెంట్ లాగా అట్లంతా ఓపెన్ చేయాల అకుంటే ఖచ్చితంగా మంచి ఏవైనా కంపెనీస్ ఆర్గనైజేషన్స్ కాలేజెస్ సో అన్ని ఉన్న అట్లా ఏరియా చూసుకొని పెట్టుకోవాలా అవేమీ లేవు ప జస్ట్ ఊరికే ఒక ఏదో ఒక స్టాల్ లాగాన లేకపోతే ఆ అట్లా ఆ ఇంకా ఫుడ్ బిజినెస్ అంటే రెస్టారెంట్ అనే కాదు కదా ఎగ్ సప్లైస్ అట్లా ఏమ మాన్నా
అవునవును నా మా ఫ్రెండ్ ఒకడు ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకప్పుడు ఇట్లా రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాడు ఫుడ్ ఫుడ్ మీద దాంట్లో ఏం పెడితే మంచిగా పీపుల్ ని అట్రాక్ట్ చేయొచ్చు
ఇప్పుడు ఆ ఈ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళంతా హెల్త్ కాన్షియస్ డైట్ ఫుడ్ డ్ ఆ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి అవి ఆ అవి మేబి అదేమి ఇప్పుడున్న రెస్టారెంట్స్ లో పోయి మనకి ముందు కాలం అన్నం కావాల ముందు చేసుకని అట్లా సాంబార్లు కావాల అంటే వాళ్ళు చేస్తారు కాకపోతే డబుల్ రేట్ చెప్తారు అట్లా కాకుండా మనం అఫోర్డబుల్ రేట్ బట్టి అవన్నీ ప్రొవైడ్ చేస్తే అది బెస్ట్
ఉమ్ అది కూడా కరెక్ట్ మీరింకా ఎప్పుడన్నా రెస్టారెంట్ వెళ్ళి ఆ కొత్త పీడైనారా
అ
ఏదైన రెస్టారెంట్కి వెళ్ళి కొత్తగా ఫీలైనారా అంటె ఈ రెస్టారెంట్ బాగుంది అని
కొత్తగా అంటే ఏం ఫీలైతాం ఒకటి ఫుడ్డ్న్ జూసి ఇంప్రెస్స్ కాల్ల రెండు ఆ అక్కడ ఉన్నా ప్చ్ ఆ ఇంటీరియర్ గాని లేక్పోతే రిసీవింగ్ గాని ఏదొ వాళ్ళ హాస్పిటాల్టీన్ జూసి ఇంప్రెస్స్ కాల్లా అంతె కద అంతక్ మించి ఏముండవు ఉమ్ మాక్సిమం ఫుడ్డేగనా చూస్తారందరు మీ ఉమ్ ఉమ్